సరే అప్ననాల బసను వినిపిస్సుందా వినిపిస్సుందా ఏం చేస్తున్నారు? హలో వినిపిస్తుందా ఆ
హలో
వినిపిస్తుందా
మానే వినిపిస్తుంది
అవును ఏం చేస్తున్నారు?
నిమ్మహ వంట చేసుకుంటున్నామండి
అవునా
ఊ
మ్మ్ తిన్నారా
ఇంకా లేదండి శనగలు పూజ చేద్దాము అంటు శనగులు నానేసుకొనింటివి పొద్దున
ఓకే
ఆ సాంబార్ చేసుకున్నాం ఇప్పుడు చేస్తాన్నాను
ఆహా మేముయితే అ దాన్ని మేము కూడా ఇక్కడ చేసుకుంటాం దాన్ని ఫస్ట్ షెడ్యూల్ వాష్ చేసి అదే ఒక ఏమంది ఒక త్రివిజన్స్ వచ్చేకు ఉంటంది దన్ తర్వాత కొబ్బెర హు కొబ్బిరా చెనగిత వేర్ చెనగులు చెనిగిత్తులు అంట తెలుసా మీకు మ్మ్ చెనగిత్తాలు కారంపొడి ఉప్పు మసాలా పొడి పసుపు
మ్మ్
వినిపిస్తుందా
వినిపిస్తోంది వినిపిస్తోంది చెప్ తెల్ల బాయలు
ఆ తెల్ల బాయలు ఇర ఏమిది ఆ అల్లం ఇవన్నీ మిక్సీకేసుకొనేసి ఆ ఆ ఈవన్నీ ఫస్ట్ మేము ఒకసారి మిక్సీకి వేసుకొనేస్తాము అది మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ దాన్ని అది మిక్సీకి వేసిన తర్వాత ఇ చినుగులు ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్క కుక్కర్లోకి పెట్టేసి క్షణలన్నీ అది త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంది మళ్ళీ ఇవన్నీ వేసేసి అవన్నీ ఒకసారి ఒక వెజ్జిలు వచ్చేవరకు ఉంటాము
హ్మ్ హు మ్మ్
ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ట్రై చేస్తూ ఉంటాను ఆ అలా చేసి మళ్ళీ దానికి ఆనియన్ కట్ చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఆ గ్యాస్ అందించుకొని దాని మీద పెట్టి ఆ బాగున్నా దాంట్లోకి ఆనియన్స్ ససూలు కరివేపాకు ఈ మూడు వేసి నం తిరుగుబాత పెట్టేసు న్నం
ఆ హా హ
మీరెలా చేస్తారు
మీరు ఇట్ల చేస్తారా మేము అట్ల చేయమండి మేము ముందు ఇదనే ఉడగబెట్టుకొనేస్తాం అమ్మ శనిగులు
ఉమ్
నానబెట్టుకునేస్తాం త్రీ అవర్స్
ఓకే
పక్క పెట్టేసుకోని అందులోకి ఒక ఉల్లగడ్డ
వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ అవుతుంది మీది
ఇప్పుడు
ఓకే చెప్పండి
మీ వాయిస్ ఏదో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు తున్నారు
ఇప్పుడునిపిస్తాందా బంగాళా దుంపలు తీసుకుంటాము కొని
హా
అవి బాగా కట్ చేసుకొని వాష్ చేసుకొని
ఆ
ఉమ్ అవి అవి రెండు శణగులు బంగాళదుంపలు రెండు కలిపి ఓ బాల్ లా వేసుకుంటాము
ఓకే
అల్లం అల్లము పుదీనా కొత్తిమీరీ టమోటా
ఆహా అది కూడా మీరు అది తీసుకుంటారా ఆ చెప్పండి చెప్ప
ఉమ్ కొంచ ఊ ఉ ఉ కొంచం చింతపండు ఉమ్ కొంచెం చింతపండు మసాలా పొడి పసుపుపుడి తెలు ఇవన్నీ కొబ్బరు ఇవన్నీ తీసుకుని మిక్సీ వేసుకోవాలి
ఓకే
హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది
హ్మ్
నా వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఆ చెప్పండి చెప్పండి
అ కొత్తి మిరి పుదీనా
ఆహా
టమాటా కారంపొడి పసుపుడు తెల్లగడ్డలు ఒఓ చింతప ఇవన్నీ తీసుకొని పక్క పెసుకొని మిక్స చేస్తు
ఓకే ఓకే
మిక్సీకి వేసుకొని ఒక బాల్ తీసుకొని బాల్ లో ఫస్ట్ ఆనియన్స్
ఏది తీసుకొని ఏది తీసుకుంటారు
ఒక బో దసు కొంట మ బోల్ తీసుకొని అందులో ఫస్ట్ కొంచం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కర్రేపాకు వేసుకొని అనీ
ఆ ఓకే
ఉ మ ఎండు మీర ఫయల్ వేసుకొని
అందులోకి
అందలాకి
ఆహా ఓకే
సాసులు వేసుకొని అవి కొంచెం అంత రోస్ట్ అయిన తర్వాత ఈ మిక్సీకి పచ్చి బాలే కారం ఆది అందరం అందులోకే
ఆ
అందులోకిసేసి అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత
ఆహా
కొన్ని నీళ్లు పోస్తాను
ఓకే
ఆ నీళ్లు కూడా కొంచెం మరిగిన తర్వాత
ఆ ఆ
కారంలోకే టాం కారం ఆనియన్స్ అన్ని వే కదా దాంట్లోకి కొన్ని నీళ్ళు వేసి నీళ్ళు కూడా మరిగిన తర్వాత
ఆ
దిం బంగాళాదుంపులు శనీగులు ఏహేస్తాం
అందులోకే
ఉమ్ అందులోకే ఏసేస్తా ఏసేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అప్లే అన్ని పెట్టేసి ఓ టెన్ మినిట్స్ వదిలేస్తాం స్టవ్ పై
ఓకే
ఉమ్ అది బాగా ఉడుకుంది టెన్ మిట్స్ పదహైదు నిమిషాలు తర్వా్ బాగా ఉడుకుతాది ఉడికిన తర్వాత అందులో ఉడుకుడుకు ముద్దన్నా చపాతీలన్నా చేసుకుంటాము
ఆ
చపాతీ నన్నా ఉడుకుడుకు ముద్దన్నా చేసుకున్ చేసుకుని వేసుకొని తినేస్తామండి బావుంటుందా చపాతినన్నా ముద్దన్నా బావుంటుంది అన్నం బావుండాల
ఆ
అందులోకి ఏసుకొని తింటే ఎంత బాగున్ టుందో
ఆహా ఆ నిరుద్దని చపాతి ఎలా ప్రిపేర్ చేస్తారు
మ్మ్ హలో
ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ మీ వాయి
ఆ సరే ఆ సరే సరే ఉమ్ సరే
వినిపిస్తుందా ఇక్కడ మాకు నెట్వర్క్ ఇష్యూ దాని అందునుండి ఆ చెప్
అవునా మాకేం లేదు బాగినపడతా ఉంది ఉమ్ జేస్కుంటే
ఆహా చెపాత్ తి మీరు ఓక్క పొరం మీద చేసుకుంటా రెండు పొరల మింద చేసుకున్
రెండు పొర్లు చేస్తామండి మా పిల్లలకు చపాతిను చనగల కూర అంటే బలే ఇష్టం
అవునా మేమైతే ఇక్కడ ఫస్ట్ చెపాతి పిండె వేసి చపాతి పిండే మీదకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ లోకి మళ్ళీ ఏమిది సాల్ట్ వేసుకొనేసి దాన్ని ఫుల్ గా ఇట్లా మిక్స్ చే చెసి ఒక కవర్ లోకి ఏసి అలానే వొత్తి పెట్టేస్తాం
ఉహు హుహు
ట్టేసి మళ్లీ అవి ఎత్తేసి ఒక రౌండ్ వొ వేసుకొని అది అది చపాతి కత్తి ఉంటుంది కదా అది తీసుకొని దాని మీద బాగా తిక్కుకొని
ఉహు హుమ్
దాని నుండి చేసుకుంటాం
అవునా
ఆన్ దాన్ని తిక్కిన తర్వాత మళ్ళీ చపాతి ఒక పొర మీద తిక్కొని దాని మీద ఆయిల్ ఏసి అలా పక్కన మడిచి పెట్ పెట్టేసి మళ్ళీ ఇంకోసారి తీసి అది తీసేసి మళ్ళీ నార్మల్ గా తిప్పి కాల్ చేసాం
అవునా ఊహు హు
అవును
ఇట్లు చేసి చూడండి శనగుల తెలుసా ఎంత బాగుంటుందో
ఆహా అవునవును
ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ చేసుకోవాల అనిపించేటట్లు ఉంటుంది
కదా తప్పకుండా ట్రై చేస్తా
సరే థ్యాంక్ యూ
ఇది ఎలా చేస్తారు మీరు సదతే ముద్గు ఎరగడ్డ
అ
ముద్ద్ ముద్ద ఏదో చెప్పారు కదా
హ మీకు రాద ముద్దు జేయడం కూడా
అదె మీ ఎప్పుడు ట్రై చేయలే అది
అవునా ఇ ముద్దు కూడా బా ఈజీగా చేసుకోవచ్చు వచ్చండి రాగులు ఉంటాయి కదా రాగులు రాగులు బా చేసి కడిగి బ చేసిన తర్వాత ఎండకి బా బట్ట పరసీ బట్ట పైన ఎండేసుకోవాలా బాగా
ఓకే ఓకే
ఎండేసుకున్న తర్వాత బాగా దాన్ని సరిగా చేసుకోవాలి మీ నీట్ గా చేసిన తర్వాత మిషన్ పోయి మనం పిండి తెచ్చుకోవాల రాగుల పిండి రాగు పండి రాగులు వేసేసి మిషన్ వేసుకుంటే రాగి పిండి వస్తుంది ఆ పిండితోనా మనకి నూకులు ఎన్ని కావలంటే వేసుకోవాలి ఇద్ద్దరుంటే ఒక పవ వేసుకోండి నలుగురు ఉంటే అ సీర వేసుకోండి అవి బాగ నానినా తర్వాత బెట్టేసి స్టవు పైనా
ఆహా హా
కేసురుబ కొంచెం మరిగేటప్పుడు బియ్యం వేసుకోవాలా
ఓకే ఓకే
ఆ బియ్యం కొంచెం ఉడుకుతాయి ఊడికిన తర్వాత పిండి వేసుకోవాలి
కు
అప్పిండి భీము రెండు ఉడుకుతాయండి బాగా
ఆ ఆా ఆా
పెట్టిన తర్వాత మన ఇ దగ్గర ఒక స్టిక్ ఉంటుంది ముద్దు చేసే స్టిక్కే ఉంటుంది వేరే వస్తారు దానికేనా
ఆహా దానికి అంటే అది వేరేనా
అవునవును వేరే వస్తది ముద్ద చేసే స్టిక్ క్కంటే ఎక్కడైనా అమ్ముతా ంటారు టౌన్ లోనా ఆ ఆ హస్టిక్తోనే చెయాల అది ఏ ఆ స్టిక్ కంటే ఆ స్టిక్ తీసుకొని చేయకూడదు
అంటే అది చేసే రావడం లేదా నాకు
లేదు వస్త అది కానీ అటు చేయకూడదండి
ఆహాహా ఓకే ఓకే
అందుకని ముద్దు చేసుకు కోనష్టిక్కే పాకం పెట్టుకోవాలని ఉ
ఓకే ఓకే
అతను బాగా చికెళ్ళకాళ్ళ అంతాను
ఆహా హా అది దాంట్లోక్ వేసిన్నది పిండి మాత్రమే దాన్ని దాట్ల కేసి కలకాలి.
అది హ్మ్ ముద్ద బిమలకేసి అది భీము ఉడికింటది అప్ అన్నం అయితుంది. పిండి యెసింటాం కదా అది ఉడుక్ కదే రెండు బాగా కలకల బాగా బాగా కలిసిన తర్వాత ముద్ద చేసు ఒళ్ళంగిన్న
ఓకే
బాగా ముద్ద చేసుకుంటే చేస్తాను చూడు అట్ల ఇంకా కొంచెం పెద్ద సైజులోన ముద్దు పెట్టాల బాగా
ఆహాహా ఓకే
ముద్దు కట్టిన తర్వాత అదే చె దాంట్లో శనిగుల పూసా శనిగుల కూరయినా బాగుంటుంది.
అది మాత్రమే యూజ్ చేయాలి అందులోకి వేరేదేది యూష్ చేయకుడదా
ఎంది
మాత్రమే వేరేది
ఏ ఏదైనా చేసుకోవచ్చునండి బాగుంటుంది మనం చె మనం చేసుకునే సాంబార్లను బట్టి ముద్దు ఏం ఇంట్లోకైనా బాగుంటుంది.
ఆహా
మంచికన్మయె సాంబార్ గని కొంచం చారు గని ఒక కిరాక్ పప్పు మేమ్ రోజు ఒక్కపూట అయినా ముంచెస్కుంటాం.
ఆ ఓకే
ఏ ఇంట్లోకైనా మొద్దు బారం
ఆహా ఓకే సరే మీరు ఇన్ఫామ్ చేస్ కదా ఇన్ఫామ్ చేసింది. చాలా ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రయత్నం నేన్ తప్పనిసరిగా ట్రై వచ్చేసి చూస్తాను ఓకేనా
ఓకే
వినిపిస్తుందా ఓకే థ్యాంక్ యూ
ఓకే ఓకే
సో